కాే
ఏం లేదండి
తిన్నరండి
తిన్న
ఎం కూరరుండిండ్రు
ఇంకేం వండాలేదండి ఇవ్వల పప్పు తెచ్చుకున్నాం బయట నుంచి పుదీనా ఉండే దాంతోటే తినేసినం ఇవ్వల చ తెలిసిన వాళ్ళ చుట్టాల వాళ్ళది ఫంక్షన్ ఉండే అక్కడ ఎల్లినం బాగా సిక్ అయినం బాగా అలసి పడ్డం ఇగ ఎమ్ వండాలె
అవున అయ్యో
అలసిపోయిన్నం బాగా ఇగ
ఎండలు కూడా బా కోడ్ తన్నై కదండి అందుకని అట్లా అనిపిస్తుంది హు సరే ఆ ఇయల మాకు కూడా చుట్టాలు వచ్చిరు మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు అందరు వచ్చిరు ఇగ ఇప్పుడే ఎల్లిపోఇల్లు అందరు ఎవరింటికి వాళ్ళు
వ బై ఇక్కడ బాగా బయటికి ఫంక్షన్ లకు అటు ఇటు అవి పాయింట్ వన్
ఆ అదే
టుడేస్ ఫంక్షన్లే
అవున ఉ రేపనుంచి ఇగ ఆఫ్ డే స్కూల్లు కదా ఇగ
పిల్లలు ఇక ఒకడంట ఒకటే స్కూల్ అంట పిల్లలకి
డౌట్ లే చెప్పలేద హు అదేలే
ఏముండారు
పొద్దున బిర్యానీ ఎసింది చికెన్ బిర్యానీ ఇగ దేవుడి దగ్గర మొక్కుకున్నడన్నమాట ఈయన రొండు దేవుళ్ళ దగ్ గ్గర కోశీర్రు ఇయ్యల పొలంకాడ ఉప్పలమ్మా కన్నే కోషిర్రిగా ఇంకా ఉమ్
హు
ఎండలు బాగా కొడతన్నయి అసలు ఇంట్లకన్న బయటనే చల్లగా ఉంది అసలు అదే అసలు బగా ఊడక పోస్తుంది
ఆ మా ఉన్నాయి ఎండలు పిల్లలు స్కూళ్ళకి ఎట్లా పోతారో ఏమోగా స్కూల్ హాఫ్ డే స్కూల్ అట ఇగ పిల్లలు ఎండ మరి బాగా కొడుతాంది
అదేలేే
తిన్నారా అండి మీరు
తిన్నామండి ఇప్పుడే తిన్నా ఇంకా ఈనె ఒక్కడే తినాల అంటండి ఆయినా చికెన్ బిర్యానీ చేసిర్రా ఇయ్యాల తే ఆ ఇంకా మా వదిన చేసింది మాకు రాదు మా వదిన చ్చింది ఇగ మా వదినె చెస్ అంటే అన్ని రెడీ చేసుకున్నా ఇగ ఆమె వచ్చి వండేసింది
ఎచు మీకు వచ్చ కొద్దిగా చూసారా మీరు ఇలా చెసారని ఎట్ల చెస్తారు చెప్పండి
పక్కకు పెట్టి మున్న తర్వాత పసుపు అల్లం కారం అన్ని ఏసింది తరువాత ఉల్లిపాయలేంచి ఉపాయలు వేసి చెక్క లవంగాలు షాజీరా ఆకు అన్నేసి పక్కకుపెట్టే వేసి మొత్తం కలిపి పక్కకు పెట్టి ఇంగ బగారా రైస్ ఉన్నట్టుండి తర్వాత అది కొంచెం మళ్ళీ వేసుకున్నట్, దాన్ని ఇంకో కర్రీ చేసి ఒక లేయర్ దాంలో వోసి దమ్ బిరియానీ లెక్క వా ఒక, మంచగ ఉడక వెట్టేదిగ మళ్ళా వేరే బోన్స్ ఉంటాయ్ గదా, ఆ బోన్స్ అన్ని పుల్స్ పెట్టిందిగ. హ్మ్ అమ్మయ పిల్లలు తిన్నారా అండి ఆ ఏమల్లే పిల్లల్ తినరని వీళ్ళకి ఇగ పెరుగు చెట్నీ చేసిన
అవునా స్కూల్ కెళ్ళనీయరు సండేను సండే స్పెషల్ అదేన ఇగ బిర్యానీ ఈ రోజు
అద్ స్పెషల్ అదే ఇగ ఆ మీ అక్క బాగుంది
రేపు నుంచి వేసు
సరే ఆ
ఈ రోజు ట్యూషన్ ఉంటాదంట కదే
ఈ రోజు సండే కాదండి ఈ రోజు లేదు సండే ట్యూషన్స్ ఉండవు ఉండదు పండగలప్పుడు కూడా హాలిడేసే, ఆ స్కూల్ ఉంటేనే ఆ సండే సండే హాల్డ్ ఉండే మళ్ళా పండగలప్పుడు కూడా హాలిడేనే
విళ్ళ యెటనా యెళ్తారాండి మీరు బయటకి
ఇగ ఇంట్లోనే ఉంటామండి
వెళ్ళరు బయటికిగ
ఎల్లవులే పిల్లలతోనే ఇంట్లో పనే సరిపోతదిగ ఆ బాధే జర్
బైట్కి సినిమాలకి అండి వెళ్ళరింగా
సినిమాల కంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం, ఏ ఇంగ టీవీలో నే చూస్సాం ఎక్కువ ఈ పిల్లల్ జూన్నియర్. మ్మ్ అయ అమ్మ వాళ్ళ ఇంటికాడున్నప్పుడు ఏ దేవు దేవుడు సిమా వచ్చ అదొక్కటిగాళద గూడా దానికే ఏడుస్తది స ఇదింతం గాని ఎప్పుడో ఒకసారి
ఎక్కువ ఇంట్లోనే ఎక్కువ ఏ అయినాన్న ఇంట్లోనే వస్తానే బయట వచ్చేసి వలర్ందింటంది బజ
అస్సలు బయట వాతావరణం చల్లగుం
అవును చల్లదనం ఉంటే అట్లనే మధ్యాహ్నం అయితే ఎండలు బాగుండును సాయంత్రం సమేమ సల్లగనే ఉంటాంది ఏమన్నా జేస్తారా మీర ట్లోనే ఉంటారా
యి గంతే ఇగ పనికెళ్తామండి
ఏమైనా మిషన్ లాంటేవి ఏమందో చేస్తారా
స సరగామ్మా అత్త అయి ఉందిగా పూడిచి పెడతారును మళ్ళీ స్టార్ట్ హమ్ నాన్ వెజ్ చెయితే క ఓ కర్రీస్ అన్ని వండుతా కానీ ఇగ నాన్ వెజ్నే వండుతడు నేను ఉండగా కానీ కొంచెం ఉప్పు కారం తక్కువేసుకుంట ఇక వాళ్ళకేమో కొంచెం ఘాట్ ఉండాలి
పిల్లల్లేకా
పిల్లలాగాదు ఈయనకి మాత్తయ్యకి కొంచెం వాళ్ళు ఘటు ఘాటుగా తింటే నేను ఉప్పు సప్పాగ తీయగుందా అనంటరిగ సప్పగుంది ఉప్పులే కారం లేదు
కారం బాగాస్తే
ఆ అందుకే నేను కొంచెం కారం తక్కువేస్తా ఇవైనా కొంచ కారం వ
ఆ పిల్లలు ఏట్లా లేంటలే
హమ్ ఓ
ఏమన్నా పచ్చలె అండి ఏమన్నా వెడత
ఫంక్షన్ పచ్చళ్ పచ్చళ్ళ అంటే ఇ పుదీనా పచ్చలు ఒకటి వేస్త అంతే పోదినా పచద కమానా పచాద ఇ బీరకాయ పుట్టు బచ్చడ దకాయి రివేజ్ అ క అడికాయ రావ
నిల్వ పచ్చలువు
ఆ చ
ఈ మాడిక పచ్చ ఎండకాలం
ఆ మాడిక పచ్చడిక అమ్మ వాళ్ళే పెట్టి పంపిస్తారు ఇక
పరు పెట్టాడు బ కమగా భాబ ఏ సారా
ఎవరని ఎ ఆ బాచలు బాచలు రీసన్ కాదు పచ్చడి చే ఇగ పరన్నం వాడుకుంటాం అ రోజు సారి స మర్ చాల ట్రై చాల మ
పచ్చడా ఎట్లా చేస్తారు
మీ గోదాపిండి అంటారు మ గోదాపిండి శనగపప్పు వెళ ఉంట అమా చూడాలి ఏమక్కవాళ్ళు చేస్తారు బచ్చాలు పూర్ణలు చేస్తారు హమ్
సర్ చేస్తారా పోంటాలు
పూర్ణాలమ చేంద
స ఓన్లీ భక్షాల చేస్తారా
ఆ బ చలతే నమస్రం
ఇకా పచ్చడి ఎట్లా చేస్తారండి
పచ్చడి ఇ ఏంటంటే కొంచెం చింతపండు వేప పువ్వు ఆ మాడిక ముక్కలు కారం ఒప్పు అని ఐదు రకాల ఎసి వేస్తామ ఇగ బెల్లం బెల్లం కూడా ఇస్తాం ఆ బెల్లం ఎస్తాము అదే అదే అవును
ఏసిగా దేవుని గడ పెట్టేసి దండం పెట్టుకొని
ఒక దాట్లో తర్వాత ఆ పిల్లలు పెడుతా ఇగ
మరికే పిల్లలకి ఇస్తారు ఇట్ దాగుతారు ఇప్పుడికెళ్తారా అడి
గుడికి వెళ్తామండి వీలు బట్టిగా ఆ
బట్ హళ్తేరు
ఆ
శ్రీరవునమి చేస్తారా
శ్రీరామనవమి కూడా గుడికి వెళ్తాం శివరాత్రి ఎప్పుడు అ
బానే చేస్తారా
ఇప్పుడు కూడా నెల రోజులు వెళ్ళలేదు ఇంక ఇప్పుడు వెళ్ళ రాట్లేదు ఇగ చాత కావట్లేదు ఇంటి కాడనే పూజ చేసుకుంటాను ఇంకా వెళ్ళట్లేదు ఆ కార్తీక మాసం నెల రోజులు సాయంత్రం పూట వెళ్ళి గుడికెళ్ళి మంచిగా దీపం పెట్టుకొని వస్తాం